ఇనా ఇలా ఉ హలో
ఆ వి పిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది చెప్పండి
ఏం చేస్తున్నారండి తిన్నారా
తిన్నా అండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఎం వంట సర
ఈ రోజు చింత చిగురు పప్పండి
చింతచిగర పప్పు అందరి పప్పులు ఎవరు సగ ఒప్పుదు అ గోంగూర పప్పు మామిడికాయ పప్పు ఓ మీరు చింత చిగురు పప్పు ఆ మాది
అవునా పప్పులు మీ వాళ్ళయ లేదండి పిన్ని చేసింది ఈరోజు
హ్మ్ హు మీరు చేయలేదా
అ ప్లీస్ అండి ఆమెకు రాదు అంటా
హ్మ్ హు మీకు వంట్ రాదా ఎప్పుడు నేర్చుకుంటరండి ఇంకా
నేర్చు కోవాలండి చూస్తున్న అదే ఉమ్ బాబు తిన్నాడాండి
ఆ తిన్నాడండి నేను తిన్నా బాబు తిన్నడు
పల్లి ఏనా
ఖాళీ నే నండి మీతోటి మాట్లాడుతున్నా
హ ఇన్ని డేస్ ఏమన్న సినిమా చూసారా ఈ రోజు గాని నిన్న గానీ ఓ అంతా ఖాళీయే నండి
ఏ ఖాళీగనే ఉన్నారా ఉదయం ఛాయ్ తాగారు
ఆ ఉదయం ఛాయ్ తా టిఫెన్ ఆ దోశ తిన్న మధ్యాహ్నం మళ్ళీ బట్టలు గిన్నెలు తోమిన కొంచం పనుండే ఇప్పుడు ఫ్రీ అయిన ఇప్పుడు ఖాళీ గే ఉన్నా హూ మీరండి
ఏం లేదండి నిన్ లేచిన అన్నం వండినా కూర వండినా బోల్దోమినా ఇల్లూడ్చిన తుడుచు హామ్ ఉదయం సేమ్య చేసాను పాయసం పాయసం తిని ఈ మధ్యాహ్నం ఇగమా ఉదయం అంటే సేమ్య చేశాను సేమ్య తిన్నాను ఆ ఇగ మధ్యాహ్నం అన్నం తిన్నాను ఏ కూర్చున్నాను అంతే
ఆ
హుమ్ ఎ
హమ్ ్యామిలీ మీకు అంటే అన్ని వంటలు చేస్తారా
ఆ అన్ని వంటలు చేస్తాను నాకు ఎవరు చేస్తారు ఆ నేను చేసి చూసుకోవాలి కదా అంీ ఎవరు చేసారు నేనే చేసుకోవాలి ఏదన్నా
మీకు రాని వంటలు ఏమన్నా ఉన్నాయా అంటే రాదు ఇది నేర్చుకోవాలి అ అట్లాంటి వంట ఏమన్నా
ఆ ఇవి రాదాని నాగ ప పన్నీర్ చేయడం కాదు పన్నీర్ ఎట్లా చేస్తారో చాలా మంది
అవునా
పన్నీర్ ఎలా చేస్తారో నాక్
ఆహా
అండి పన్నెరు ఎట్లా చేస్తారా అని
అంటే ఫస్ట్ చేస్తంటే చూసాండి మా ఇంట్లో వాళ్ళు ఉడకబడతారు ఫస్ట్ దాన్ని ఉడకబెట్టి నార్మల్గా టమాటాలు అంటే టంప్ అని టమాటా అయినా పన్నీర్ పాలక్ పన్నీర్ అయినా ఫస్ట్ దాన్ని ఉడకబెట్టి ఇటు టామ్ పాలకుూటగా పాలకూర దాన్ని ఉడకబెట్టి కావాత మిక్స్ చేస్తారని చూసాను
అరళి పానీతదన్ కనీ ఎప్పుడు తినలే అండి చేయలేదండి ఇంకా ఒకసారియాాల పన్నీర్ బిర్యానీ అని అందరూ అంటారు రేపు ఆదివారం కాబట్టి చికెన్ గోంగోర వుండుదాం అని చూస్తున్నాం
మీర్ పన్నీర్ బిర్యానీ అయితే చాలా బాగుంటాది
ఓ అదే తిన్నారా మీరు అని అంటున్న
ఆ తిన్నా తిన్నా ఒకసారి బయటికి వెళ్ళాము ఒక ట్రిప్ లాగా వెళ్ళాము అక్కడికి వెళ్తే అప్పుడు రీటన్ వచ్చిటప్పుడు తిన్నాము ఫ్యామిలీతో కలిసి
ఉహు బా అందర అంట అండి బాగుంటుదని నేను ఎప్పుడు లేదు అంటే తిన్నాను మొన్న పస్ టీచర్ వాళ్ళు అవసరతిలో వాళ్ళ ఇంటికి తీసుకు ఆదిన్నమాట తీసుకెళ్ళినప్పుడు అక్కడ పండారు మా సార్ వాళ్ళు పన్నీరు మీరు ఎప్పుడు తినిండరు సరే తినండి అ అలా అ నన్నపూడు
హమ్ ఉహు
అ
న్న మీ కానీ మీ అమ్మ కాని అత్త వారికి కానీ ఎవరికి అయినా
మా అమ్మకి ఏం వంట అక్కడ రావండి మా అమ్మ ఆ ఏంటిది ఎడకడా ఆమె ఇ అవి ఇక్కడ చేసుకునే వంటలు ఏం రావండి ఆమెకు ఏమంటది నాకు ఏం రావమ్మా అంటది యూట్యూబ్
ఉహు
అన్ని యూట్యూబ్ ఏ ఫన్ లోని ఉమ్
అంటే ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదా ఒకటి కూడా అన్ని మంచి వచ్చినాయ చేసినావి అన్నీ
అంటే అంతకు ముందుకు నాకు అన్నం కూరలు ఉండడం వచ్చండి పెళ్ళికి ముందు నేనే చేసేదాన్ని ఎక్కువగా వంట కానుకుంటే ఇక పెళ్ళనాక అవి ఇది చేయడం బిర్యానీలు అవి ఇవి చేయడం నేర్చుకున్నాను
ఆ
మీకు నచ్చిన డ్రెస్ ఏంటిదండి ఈ లంగా ఓ పనీనా చీరన జీన్సా మీర ఏది వేసుకుంటారండి మీకు ఏది ఇష్టం
లంగా జాక్ కేట్ అంటే ఇష్టం అండి పాత తరం మోడల్ కొనీ బాగుంటాది
లంగా జాకిట్ ఆ అండి ఇప్పుడు ఎవ్వరు వేసుకుంటారుండి లంంగా జాకెట్లు అందరు లా గౌన్లే వేసుకుంటుురు కదా
హు నేను మొన్న ఒక ఫంక్షన్ తెలిసిన మా చుట్ట చుట్టాల ఫంక్షన్ గృహప్రవేశంకి వేసుకున్నాను లే ఈ కాలం అంతే పాత కాలం ఇప్పుడేవరు వేస్ కొవట్లేదు కాని బాగుంటది
అదే లంగా జాకెట్ వేసుకున్నారా అండి అందరూ విచిత్రంగా చూసినారు మిమ్మల్ని ఏంది అమ్మాయి ఇప్పుడు లంగా జాకెట్ వేసుకున్నావని హు హు ఆ అట్లా విచిత్రంగా చూస్తారండి ఈ మనుషులు
హు హూ
ఊ
మా అంటే కొంచెం పొట్టిగానే ఉంటే చిన్నపిల్లలానే ఉంటా ఇంకా సో అట్ల ఏమనుకోలే బానే ఉందన్నారు
ఊ ఊ మమ్మీకి నచ్చిన కలర్ ఏంటి కానీఏ కలర్ అంటే నాకు జీన్స్ లంటే ఇష్టం అండి జీన్స్లు లంగా ఓణీలు చీరలు నచ్చవండి ఆవే ఎక్కువ నాకు ఆ మా మీ మాయ్ అంటే ఎక్కువ నేను జీన్స్ వేసుకోవడానికి ఇష్టం ఇష్టపడతండి కొంచెం అమ్మాయిలు ఉండరు మా ఇన్ ఇంట్లో మేము అబ్బాయిలు ఉండరు మా ఇంట్లో మేము అమ్మాయిలనే అట్లా ఆ మా అమ్మ బాగా అలవాటు చేసింది అన్నమాట మమ్మల్ని అలా వేసుకోవడం మమ్మ ఇయాలా నా జీన్స్ వేసుకో జీన్స్ ఇష్టమండి అయ్ ఎక్కువ ఆ అంటే బాగా అంటే గలీజ్గా కనపడేవి కావు షర్ట్ ప్యాంట్ అట్లా వేసుకోవడం అంటే ఇష్టం షూస్ షర్ట్స్ షర్ట్ ప్యాంట్ హు అలా ఇష్టం అండి మీగే కలరంటే ఇష్ట చెప్పండి
బ్లూ అండి
స్కై బ్లూ నా లేక కుంటే ఎత్తు బ్లూ నా అండి
ప్యారెట్ బ్లూ ఉంటది చూసారు
శారీ బ్లూ అంటే వంకాయ
ప్యారెట్ ప్యారెట్ ప్యారెట్ బ్లూ
స్కై బ్లూ
అంటే కొంచెం తిక్క్ బ్ తిక్ బ్లూ లా ఉంటదండి ప్యారెట్ బ్లూ అని
అవునా నా కంత అయిడియ అస తెలీదండి ఊహూ
అది థిక్ బ్లూ లా ఉంటది కానీ మరీ థిక్ బ్లూ కాదు ఊ
చెల్లెలా ఎక్కడికెల్లలా
మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా అండి ఒక పదిహేను రోజులు అక్కడే ఉండొచ్చా
ఆ మీ మామయ్య వాళ్ళు వచ్చారు రాంగానే వెళ్ళిపోయారండి
ఆహా లేదండి ఉన్నారు ఆ ఈ రేపు సండే రోజు రేపు వెళ్తారు
ఊహూ మీరంటే బాగా ప్రేమగా వచ్చి మేన మామగదా ఎంతైనా మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లంటే ఇష్టమా మా మీకు మీకు మీ నానమ్మ వాళ్ళ ఇల్లంటే ఇష్టమా అండి
అమ్మమ్మ వాళ్ళదా అండి
మీ నానమ్మ దగ్గరికి వెళ్ళరా అండి
వెళ్తాము గాని ఎక్కువ తక్కువ చాలా ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇ దగ్గరికి వెళ్తాము
ఎక్కువ వెళ్ళరా అండి అంటే కొందరు నానమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎ ఉండడానికి తీసుపోతారు కదా అలా ని అడిగాను
ఆహా వెళ్తాం గాని అంటే మరి అంత ఇష్టమేం కాదు అమ్మమ్మ వాళ్ళ ఇళ్లుద దగ్గర కాట్టి వాళ్ళ ఇంటికి ఎక్కువ వెళ్తా ఉంటాము
ఊ హూ మా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఒక దగ్ దగ్గర మా నానమ్మ వాళ్ళది ఒక దగ్గర మా ఎక్కడికి వెళ్ళము ఇక అన్ని ఒక దగ్గర గర్రే గా ఉంటా అందరొ ఒక దగ్గిరనే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఏదీ ఉండదు మాకు
ఊ
అందరు ఒక్క దగ్గరనే ఒక ఇంట్లోనే ఉంగ అంటే ఒక ఉంటుంటాం కాబట్టి ఎప్ ఆ విధంగానే ఇట్లా ఎక్కడికి వెళ్ళడానికి పోరలకు టైమ్ ఉండదు
ఆ అవును అందరు కలిసుంటే కూడ బావుంటది
అవునండి అందరు అంటే ఒక ఊర్లో కాబట్టి ఏ ఫెస్టివెల్ చేసుకున్నా కూడా అంత బాగా అన్పియ్యదండి అంటే ఎవరి ఇంట్లో వాళ్ళే చేసుకుంటాం కదా మళ్ళ వాళ్ళమ్మదగ్గరికి ఎలా ఇంక వెళ్ళంగదా అని
ఊ
ఆడప్
బావుంటది అందరు కలిసున్న బావుంటది
పండగలకి ఎళ్తారా
ఆ ఎల్తామ్
పండుగ పండుగకి వెళ్తారా అవునా ఎక్కువ సెలవులు ఉన్న పండుగకి ఎళ్తారా
ఊ
అండి మరి
మీరు వెళ్తా ఉంటారా
ఆ మేం వెళ్తా ఉంటమండి ఎక్కువ అంటే ఒక ఊరే కాబట్టి ఎక్కువ వెళ్ళమండి